బాగున్నారా అండి
ఆ బాగున్నాండి వేరు బా
ఇస్తున్నారంండి
ఏం చెన్నద
హలో
మీరేం చేస్తు మీరేం చేస్తున్నారంండి
హమ్ ఏం చేయలేదండి ఖాళీగానే ఉన్నాం
బిగ్డేస్ కదండి ఇంకా లేదండి మీరు తిన్నారా
లేదండి ఇంకా
ఆహ్ ఏమండి
తినలాండి టైం అయి్యంది
అ
ఏంటండి
ఏం చేస్తున్నారంండి
ఏమి లేదండి నార్మలే ఇంకా
ఏం చేస్తారా ఎంది అవును స్కూల్ వెళ్ళట్లేదు
అవునండి ఆ ఏదన్నా చూడాలండి బయటికి వెళ్ళాలా లేదంటే ఎట్లనో చూ చూసి ఇంకా వెళ్ళలేదా లేదా అని చూడాలి
ఆ
హమ్ మీరు
లేదండి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే నాది నైట్ షిఫ్ట్ అనమాట అందుకని డే మొత్తం ఖాళీ
ఓకే తిన్నారా అండి
ఇంటో లేదండి తినాలి
ఏం చేశారండి మీ పీజీలో
ఏము నండి తెలియదు ఇంకా చూడలేదు సథింగ్ ఈజ్ స్పెషల్
మా పీజీలో పులిహోర చేసారంండి
ఈ టై లో పులిహోర చేస్తారా
హమ్
ఏమండి అలా మాార్మలుగా అయితే మార్నింగ్ టైమ్స్ లేదా నైట్ టైమ్స్ చేస్తారు మీదా
మా పిజ డిఫరెంట్ పీజి అండి
అవునా
హమ్
ఎందుకండి అలా
అప్పుడన్ము
అవునా అంటే ఒక్కొక్క పీజీ ఒక్కొక్కలా ఉంటది
ఉమ్
ఒక్కొక్క పీజీ ఒక్కొక్కలా ఉంటదండి
అవునండి
ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఏ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ట్రై జేస్తున్నారండి
నేను ఐటీయే ట్రై జేస్తున్నానండి
మరి బాకింగ్స్ది అటెండు అవ్వలేదా
అటెండ్ అవుతున్నా అండి
అవునా
ఉమ్
ఇంకేంటండి అవుటింగ్స్ కెళ్ళ ఎక్కడి కెళ్ళట్లేదా ట్రిప్స్
ఆహా లేదండి నా ఫ్రెండ్ తను తనకి చెప్పి యెళ్ళాలండి
అవునా
లేకుంటే కోపం వస్తుంది
అవునా మంచి ఫ్రెండ్స్ అండి మంచి ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి చాలా కేర్ జేసేవాళ్ళు
అవునండి
ఉమ్
మీకు అలా ఎవరైనా ఉన్నారా అండి
ఆ ఉన్నారండి ఇద్దరు వాళ్ళక్ చెం చెప్పుకోకుంటే నాకు ఇంకా ఇంకా ఆ రోజు ఇంకంతే
చెప్పక్
వాళ్ళకు చెప్పకుండా బయటికి యెళ్ళానండి నేను ఎప్పుడు
గ్రేట్ అండి ఫ్రెండేనా అండి
ఆ ఫ్రెండే అండి
ఆహా
ఆ మీకు ఫ్రెండేనా అండి
అవునండి
అవునా
బెస్ట్ ఫ్రెండ్ అండి ఫ్రెండ్ గాద్ బెస్ట్ ఫ్రెండ్
ఓ గ్రేట్ అండి చాలా గ్రేట్ అండి అలాంటి ఫ్రెండ్ చిక్కినందుకు చాలా గ్రేట్
అవునండి నిజమే అండి
ఉమ్
మీకు కుకింగ్ వచ్చా అండి చేయడం
లేదండి నాకు కుకింగ్ రాదు కానీ బాగా తింటా
అవునా ఆ నేను అన్ని ర కాలుగా వండుతానండి
అన్ని రకాలుగా వండుతారా అంటే బాగా వండుతారా అండి అంటే ఏ టైప్ ఆ ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ అండి
అన్ని ప్రతి ఒక్క డిష్షేస్ వండుతానండి నేను ఇది అని లేకుండా
బిర్యానీ ఎలా చేస్తారండి
ఆ బిర్యానీ చేస్తాను ఆ చికెన్ చేస్తాను మటన్ చేస్తాను ఫిష్ చేస్తాను తర్వాత వెజ్ ఐటెమ్స్ లో పన్నీర్ చేస్తాను రుమాలి రోటీ చేస్తాను ఆ ఆఫ్ కోర్స్ అండి తింటారండి ఖచ్చితంగా అట్లీస్ట్ దన్ని చూసి భయపడనా తింటానండి
ప్రజలు ప్రాణాలు అడ్డు పెట్టాలని నేను ఎప్పుడు అనుకోనండి వాళ్ళ ప్రాణాల జోలికి పోనండి నేను
అవునా గు గుడ్ హార్ట్ అండి
థ్యాంక్ యూ అండి
ప్రజల గురించి ఆలోచిస్తున్నారు
ఏంది
ప్రజల గురించి ఆలోచిస్తన్నారు మీరు దేశాన్ని కాపాడుతారు అని చెప్తున్నానండి
ఇష్టమే అండి కానీ ఏదైనా ప్రయోగించినాప్పు మన ఇంట్లో వాళ్ళు నా అనుకున్న వాళ్ళ మీద అందునేగా ప్రయోగించాల్సింది
మళ్ళీ అందరి అందరి మీద ప్రయోగిస్తే కొడతారండి పట్టుకోని
అందుకే నేను ఒక్క పర్సన్ మీదే ప్రయోగిస్తానండి
ఎవరు అండి ఆ ఒక్క పేర్సినూ
ఈ ఎవరు ఫ్యూచర్ లో వస్తే వాళ్ళ మీదే ప్రయోగిస్తానండి
ఓ చాలా గ్రేట్ అండి వాళ్ళవరో
అదృష్టవంతులండి నా చేతి వంట తినాలంటే
ఆ అదే అండి అదే చెప్తున్నాను
అవునండి
చాలా అదృష్టం ఉండాలి మీ చేతి వెంట తినాలంటే
అవునండి నేను రీసెంటు గా కూడా మా ఇంట్లో పలావ్ చికెన్ చేసానండి
పలావు చికెనా
పలావ్ చికెన్ అంటే ఇన్ ద సెన్స్ రెండు సపరేట్ సపరేట్ కాదండి
ఆ అదే అండి నాకు అర్థమైంది మీరు చెప్పినప్పుడే అర్థమైంది
హ్మ్
చాలా గ్రేట్ అండి మేము ఇంట్లో చేసిన తర్వాత
ఏంటండి
అది చేసాక ఎవరెవరు తిన్నారండి మీ ఇంట్లో
అందరూ తిన్నారండి అంటే మా డాడీ కొంచెం సందేహిచ్చాడు
హ్మ్
సో తర్వాత లాస్ట్ లో ఇంకా మా అమ్మ బాగుంది అని చెప్పేసరికి ఇంకా డాడీ కూడా తిన్నాడు
అవునా చాలా గ్రేట్ అండి
ఆ ఏంటండి
చాల గ్రేట్ అండి
నా వంటకాలు తినాలంటే రాసిపెట్టుండాలి కదండి
అంటే అమ్మగారు సర్టిఫికేషన్ ఇచ్చాక నాన్న తిన్నారా అండి
ఆ అవునండి
హ
కానీ నా సిస్టర్ నా సిస్టరు వెయిట్ చేసింది అండి నా చేతి వంటకం
అంటే చెల్కి నీ మీద నమ్మకం
అవునండి
ఓ చాల గ్రేట్ అండి
అదేంటోనండి నేను పీజీలో ఉన్నప్పుడు తనకేం ఆకలి అవ్వదంట కానీ నేను ఇంటికి వెళ్ళంగానే తన కాకలైతుందంటండి ఎందుకు అన్ అడుగుతే
మీరు అ
ఎందుకు అని అడిగానండి నేను అప్పుడే
అవునండి
అడిగితే తను వెళ్ళదు నువ్వు వస్తావు్ కదా వెరైటీ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తావు
హ
అని తను చెప్పిందండి తన పాజిటివిటీ నాకు బాగ నచ్చిందండి
ఓ చాలా గ్రేట్ అండి ఆ మాత్రం నమ్మకం ఉండాలి సిస్టర్ మీద
ఎలా అంటే ఇప్పుడు అయ్యో కొత్త వంటకాలు నా మీద ప్రయోగిస్తాంది అని కాకుండ కొత్త కొత్త వంట కాలు రుచి చూపిస్తాంది అన్నట్టు తను పాజిటివ్గా తీసుకుంటుందండి
ఓ చాల గ్రేట్ అండి అలాంటి సిస్టర్ దొరికినందుకు మీకు చాల అదృష్టం మీకు
ఏదో అండి ఆ దేవుడి దయ
మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది అంటే సిస్టర్ అంటే నార్మల్గా సిస్టర్స్ ఎప్పుడు ఫైటింగ్ చేసుకుం ఉంటరు కద
ఆ మేము జుట్టు పట్టుకొని జుట్టు పట్టుకొని కొట్ కొట్టు కున్న రోజులు కూడా ఉన్నాయండి
అంటే కొంచెం తెలిసిన తర్వాత అలా చెయరు కదండి బాగ ఉంటారు కదా
అలా ఏం లేదండి ఇప్పటికీ కొట్టుకుంటామండి మేము
చాల గ్రేట్
కానీ ఫుడ్ విషయానికి వస్తే కాంప్రమైజ్ అయిపోతుందండి తను
అంటే కొంతమంది ఫుడ్ లవర్స్ ఉంటారు నాలగా
నేను చాలా ఇష్టపడతానండి ఫుడ్ అంటే నా ఫేవరెట్ ఫుడ్ న
హ అందరికీ ఉంటదండి ఫుడ్ ఫేవరెట్ కానీ బాగ చేస్తే చాలు
ఆ అవునండి
అంటే నార్మల్గా ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేశారండి ఇప్పటిదాకా
ఆ లైక్ ఎలా అంటే పాస్తా చూసారా అండి మీరు పాస్తా
చూలేదండి
అయ్యో అయితే ఒకసారి ట్రై చేయండి పాస్తా ఆ నార్మల్గా అందు కు పాస్తా మ్యాగీ ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటారు
ఉ
కనీ నేను పాస్తా చిప్స్ చేస్తానండి
అవునా ఓ గ్రేట్
అవునండి ఆ మ్యాగీ మ్యాగీ బాల్స్ చేస్తానండి
అవునా మ్యాగీ బాల్సు కొత్త కొత్త వంటకాలు వింటున్నానండి
వినేది ఏం లేదండి మీరు ఫుడ్ లవర్స్ అంటారు బట్ అట్లీస్ట్ మీరు చూడాలి కదం అండి ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి అనేది కానీ మీరు మళ్ళీ చూస్తుంటే ఫుడ్ ఐటెమ్స్ అస్సలు తినేటట్ లేరు కదండి
అంటే కొత్త ఐటమ్స్ ఎప్పుడు వినలేదండి ఉన్నవి తింటా ఉంటా
ఉన్నవి తినే వాళ్ళు ఫుడ్ ఫుడ్ లవర్స్ ఎలా అవుతారండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేసే వాళ్ళే కదండి
అంటే చేసే వాళ్ళుంటే తింటానండి ఫ్యూచర్ లో చేసేవాళ్ళు వస్తే ఖచ్చితంగా తింటా
అవునా ఓకే అండి మరి బాయ్ అండి
సరే అండి బాయ్
అ